ఆ చెప్పం
ఏం చేస్తున్నారు
కాల్ కట్ అయిపోతుంది యాక్సెప్ట్ చేసుకుంటే ఇంకా నేను మా తమ్ముకి ఫోన్ చేస ఇంకా రాలేదే
అవునా ఆ అదలే
ఫ్రై చేతనం అంటే మర్చిపోయింటినా మొన్న రాగిపిండి అది తెచ్చుకుంనేది తామని చెప్తి ఆ రాగి రొట్టి నే నేను
ఆడించినేదా
ఒకఓక్క స్టోర్ది
స్టార్ వ
ఆహా స్టోర్ ది కాదు ఇది దింట్లోది ఏ దాంట్లోది పిల్లలుకి ఇస్తారు చూడు
అమ్మోలకి ఆ మీ సిస్ట్ టర్ కి ఈచింటరు కదా కరెక్ట్ అదే అదే కరెక్ట్
ఆడ అతొలకి వస్తాయ్ కానీ పంపిరు
ఆ అదేలే
పేటిఎం పేమెంట్ ఆఫ్ ట్వీ రూపీస్
మాకన్నా యాడ్ చేపి పేటిఎం పేమెంట్
ఏమీ
పేటిఎం పేమెంటు మాకన్నా యాడ్ చేయట్ట
అంటే నక్ అర్థం కాలే
యాడ్ చేయి నీ అకౌంట్ కి లాక్కుండ
ఆ
పే టి ఎం చేస్తున్నారు కదా
అవునా
జోకు
జోకా
ఆ ఆ
బిల్ స్టార్ చెదుతు
హ్మ్ అ బే ఓకే
కష్టం అయిపోయింది
ఆ
ఇప్పుడు ఓ టీ పీస్ చప్పించుకుంటారంట అమౌంట్ కట్ చెప్ కట్ట అయితున్నాయంట నేను నిన్న నో మోన్ ఎవరిదో థర్టీ లక్ష్సో ఎంతో కట్ అయింది అంట
నా ఎంత
ట్వంటీ ల్యాక్స్ ఏమో అట్లా ఓటీపీ చప్పించుకొని వాళ్ళ అకౌంట్ లో ఉండే అమౌంట్ అంతా
ఆ చెప్పా కూడదు కదా అట్లా
ఆ ఇప్పుడు ఎకువ ఫ్రాడ్ అక్క ఇంకోటి తెలుసా పోలీస్ వాళ్ళు కూడా యాడ్ అయితున్నరు దాంట్లో ట్లో ఇప్పుడు కమిషన్ ఉంటుంది వాళ్ళకి కూడా పోలీసు వాళ్ళు ఏం తక్కువేం కాదు
అదే కదా హ్మ్ అందరికి అంటరు కదా ఆ సిక్స్ థర్టీకి బయలుదేరితే సెవెన్కి ఇస్తారు అందుకే ఇది చేస్తున్న
హ్మ్
ఆ
ఉ
ఏ రాత్రికి చేయాల వంట ఉందా చేయ్యాల
మునక్కాయ ఫ్రై ఉందక్క కర్రీ
ఆ
ఆ కర్ణం చేసేదటి క తెచ్చుకోలేదు ఆ చాల పోచ్చా మా తమ్ముడు వస్తున్నాడు కదా
అవును లే
అ
ఆ
కాజు ఎక్కువ యూజ్ చేయొచ్చన పిల్లలకి మంచిది అంటుంటే
కాజు
యూ చేస
కాజు ఎక్కువ యూజ్ చేస్తున్నావా చేస్తావమ్మా నీకేం షాప్ పెట్టుకున్నావు కాజు చేస్తావు అన్నీ చేస్తావు
ఉం పిల్లలకి మంచిది అంట అక్క నెయ్యి కూడా తినిపించాలంట నయ్యి కూడా ఎక్కువ పెట్టాలంట అంటే మాకు పెడతామ్ లే
అదెలే ఉం ఈ రోజు బర్త్ డే అబ్బా మొత్తం మన కొడుకుది పెద్దో నిధి
అ మసమా అ కంటంగాదే రా బండి అడ్డం కదా
హలో
అ
చెప్పే హలో
చెప్ప
హలో
హలో హలో
చెప్పే ఏమి సైడ్ ఎవరైన వచ్చినారా ఎవరన్న వచ్చినారా అదే బర్ బర్త్ డే ఉందని అవునా మా తమ్ముని కొడుకుది రే రేపు నాకు కూతురుది
అ నక్ష
చిన్నమ్మాయిది
అవునా
రేపు చిన్నమ్మాయిది ఉంది మీలో పెద్ద అమ్మాయిది
ఇత్రపళ్లిిరి
ఆ
మీతవతద కాాలేజ్ అప్పుడ
ఆ
ఉం
న్నారు ర ఏంక
ఏం లేదప్ప
ఆ ఏ పూలు అట్లా మార్కెట్ సైడ్ కి పోతే పూలు గిన తక్కువ ఉంటయి అట్లా పంపి కొంచెం
ఏ సత్తె
ఆ రేపటికయితే ఉన్నాయిలే బంతి పూలు మమ్ మా వాళ్ళు తెచ్చింటే తీసకపో అంటే తీసుకొచ్చిన గుమ్మానికి సరిపోతాయి
వెళ్ళదా
ఇంగ మళ్ళ చేసే ది ఇంగ కింద పూల్ చెట్లు ఉన్నాయి కదా పూలు తెంపకచ్చి పెట్టా రేపటికి
ఇ
ఇంగ అంతే రేపు అవి పెట్టేస్తే సరిపోతది
నేను
ఈ రోజు మా ఇంటి ఓనర్ మందారం చెట్టన్ని కట్ చేయిచ్చి ఇంజక్షన్స్ చేపిచింది చె ట్లకి పూల చెట్లకి
ఓ
జార్స్సింది
చెట్లన్నీ కట్ చేసినంక
ఆ చెట్లన్నీ కట్ చేసి గోరిన్ టాకు కట్ చేసి తెంచింది తల కింత చేతల కింత అని
అ అప్పుడికప్పుడే పళ్ళు అందుకే గెట్టిగ ఉన్నాయి
ఏం జెత్తవ్ తప్పదు కానీ పప్ మొగ్గలన్నీ కట్ అయ్ పోయినాయ్
ఇలా కి కి లా ఈర ఎందుకులేండి మల్లా ఎందుకు ఈయన్ని ఎంతమెత్తగ ఉన్నాయ్ చూడు ఉమ్
చెట్టు సుమారు గడ్ చేసినారు చెట్లన్నీ మందారం వి అవి ఏం చీడ వస్తాందని వాళ్ళే ద ఇంజక్షన్స్ వేసే వాళ్ళే మొక్కలకి
చ్చున్డ్రా
ఆ వచ్చింది ఇంజక్షన్స్ వేసి మొక్కలకి ఇది చేసి పాయ్ రీ ఉమ్మ్ ఇంకేం మే హలో
ఇన్ పస్దా చెప్పాల
ఇంకే మే ఆంటీ
ఏముందా బా గుడికి ఎక్కడ పోవాల అనుకుంటున్నావు ఇక్కడ అక్కడ టౌన్ లోనా
పొద్దు నే లేేసినాక అర్థంమయితది నువ్వు జాకెట్ కుట్టేదాన్ని బట్టి
ఆ
డిపెండ్ అయ్ ఉంటది పొద్దున పొయ్యేదా
అవునా
ఉమ్ పిల్లలప్పుడు పొద్దున్నే ఏసేచ్చనా లంగా ఓని
నా మూడుని బట్టి ఉంటాది రాత్రికి ఆ
రేప్ మాక్సిమం క్లోజ్ ఉంటదక్క షాప్
అంతేలేే పండగ పూటన్న ఏది లేకపోతే ఎట్ట పాపం ఇంగ అందులో రంజాన్ అంత అయిపోయింది కాబట్టి ఇంగేమ్ కాదు
ఉమ్మ్
ఉమ్ ఏమ్ లేద్ మే రంజాన్ అయిపోయా ఉగాది అయిపాయా ఇంగ ఇప్పుడు మళ్ళ అయితే వచ్చేసి సీరల్న ఆది రేపు అయిపొద్ది
ఊ
ఆ మాకు మళ్ళా మే వరకు ఏం లేవులే పడుగలు మే లో ఓ మొలకల పున్నానికి కళ్యాణం ఉంటది ఆ ఏది
ముస్లిం ది పండగ ఉంది గార్మి గ్యార్మి కాదు మిలాతుం నాభి అనీ ఇంకోటి పండగ వచ్చంది ఎప్పుడు ఆగస్ట్ ఇది ఎప్పుడు మార్చ్ మే లో ఏ ఏ జూన్ ఉంది
అదేలే వాళ్ళే లే ఎక్కువ అది బాదం జీడిపప్పు క్ అవి ఇవి అనేది మన హిందూస్ తక్కువే వాడేది మామూలు ఆ గుడ్ ఫ్రైడే పున్నము రెండు ఒకటే రోజే వస్తాయనుకుంటా
తీర్ణాల మా సైడ్ ఎప్పుడూ
ఆ
మా ఇంటి దేవునీ తీర్ణాల ఉంటుంది ఉ
ఆ మాకు అదే గుడ్ ఫ్రైడే పౌర్ణమీ రెండు ఒకటే రోజే నమ్మ ఒక్కాటో తారీఖే మేడే మే మేడే మేడేలో
ఉ
ఊ మేడే ఒకటో తారీఖు పౌర్ణమి గూడ ఆరోజే కళ్యాణం కూడా ఉంటది ఇంటి దేవునికి మాకి
ఆహా
ఆ దానికే మాకు ఇంటి దేవుని కళ్యాణానికి పోవాల్సి వస్తది మొన్న పోయి వస్తీమి కదా పోయిన సంవత్సరం మిస్ అయ్యిందిరా మాకి ఆ మాకి ఇంటి దేవుని కళ్యాణం పోయినసారి మిస్ అయింది అందుకే హా మామూలుగా నేను ఎప్పుడు కర్ అక్కడ ఉన్నప్పుడు కూడా వస్తా అంటే కర్నూలులో ఉన్నప్పుడు కూడా వచ్చి పోతా అంటే ఇప్పుడు పోలేక పో ఒక్కసారి మిస్ అయింది అంతే లేకపోతే ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఒకదాన్నే వచ్చి ఒకదాన్నే పోతాంటి
ఉహు
అన్న అప్పుడు వెయిర్ ఏదనా బిజీ ఉంటాన్న దానికే ఒక్కదాన్నే వస్తాంటి
ఉ
ఉ ఇంకేం ఏ
ఇంకా అక్క ఇంకేం లేదా అక్క
ఓకే మే బాయ్
ఓకే బాయ్
ఆ